ఆ చెప్పు
హలో హలో
వినిపిస్తలేదా
హలో ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది ఆ ఆ
చెప్పు చెప్పు వయిస్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ అయితుంది నీది మొత్త మొత్తం ఏం చేస్తలేను ఈ రోజే ఈడకి వచ్చిన నాకు కూడా మంచినే ఉంది ఇప్పుడు వైఫై కనెక్ట్ చేసుకున్నా అయినా బానే ఉంది తిన్నా
స హ్మ్ హు ఏంచేస్తు మరి డైలీ హలో
ఏం చేస్తా లే ఏం చేసా అప్పుడప్పుడు అవి రెజినార్ట్ అవిచేస్తా
రెజినార్ట్స్ ఆహ్ అంతే
ఆ ఏముంటదా లిక్విడ్ ఉంటది కదా లిక్విడ్స్ లిక్విడ్స్ ఒకటి పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటది ఆ రెండు మిక్స్ చేయాలి ఒకటి అవి టూ ఇస్ టూ వన్ రేషియో త్రి ఇష్ టూ ఇస్ట్ వన్ రేషియో అని ఉంటుది టూ ఇస్టు వన్ రేసియో తీసుకుంటే ఒకటి టూ క్యాబ్స్ తీసుకొని ఇంకొకటి వన్ క్యాబ్ తీసుకోవాలి అట్లా వినిపిస్తుందా హలో హలో హలో హలో హలో హలో